హలో వినబడుతాందా చెప్పు
ఇంట్ల ఇట్లా నే భయం అయితాందే
ఎల్లాడా హాస్టల్ కి
పోవాలే ఇగ
ఇగ తిన్నడు
రేపే ఓపెను ఓ స్టార్ట్ స్టార్టింగ్ లో ఏవడుపోతరు పోరు
పది రోజులాగితే
హ్మ్
మా మరదలకు స్టార్ట్ అయిందిగా ఇంకపోల
ఆ వాళ్ళకి అప్పుడే స్టార్ట్ అయి ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా
ఆ అవును
హ్మ్ వెళ్ళినవ మొన్న పోయినాయి అన్ని
వెళ్ళినయి వెళ్ళింది మ్యాథ్స్ ఒకటే
హ్మ్
ఇంకా.
చెప్పాలే.
చెప్పాలండి. ఇయాలా గుడు దాకా పోవాలి.
ఎందుకు.
మా అక్క వాళ్ల మరిది డ్రస్సులు తీసుకుంటా రా శ్రీలక్ష్మి కోస్తా పోద అంటున్నామ్.
నీకా.
ఉహు ఆయన. అనుకున్న గాని ఇక ఆయన గొర్ల కాడికి పోయిన రేపు పోదామని.
ఇటు రావచ్చు గా మరి.
అటా.
ఉ.
ఎవ్వరు లేరుగా మా ఇంటికాడ.
ఎప్పుడు వస్తది బాపమ్మ.
ఎల్లుండి.
కొత్త కట్టినయ్ నిన్నే.
జ్వరం వచ్చిందట మా మమ్మీ ఇట్ల వద్దుంటారట ఊరికి.
ఊహు.
మా పెద్దమ్మకు మా బాపమ్మకు లొల్లియింది.
ఊ.
మా పెద్దమ్ మళ్ళ ఇకే ఏ పోతలేదు కానీ మా ఇంటి పనే ఉంది కానీ. మొన్న బీపి డౌన్ అయ్య కిన్ జ్వరం వచ్చింది.
ఆ.
నేను ఇడికి వచ్చాక ఇక కుర్కోసలు పెట్టించుకొచ్చిందట. పోతానంటే మా బాప దన్నడు అంటే ఉ.
ఇప్పుడు మంచిగా ఉందా.
నంచినడి ఫోన్ చేయ చెయాలి. ఫోన్ చేయలే చేయాల మ భావనకి.
ఉహు
సరే సరే ఇగవోను ఇగ బందే. సదు.
ఏం చేస్తావ్ మరి.
ఏమైంది రేపు పెళ్లి.
పెళ్ళనా ఎప్పుడు.
హా వచ్చే సంవత్సరం చేసుక..
ఏ ఇయర్ చేసుకో.
హు.
ఈ సంవత్సరం చేసుకో.
హు గట్టిగా మాట్లాడతారు దగర పెట్టుకొని.
ఈ సంవత్సరం చేసుకోవే.
ఎందుకే.
ఒత్తనే.
ఉమ్ అదే వచ్చే సంవత్సరం చేసుకుంటనే.
ఏ ఈ సంవత్సరం వేసుకో తొందర అయితే అయిపోతది.
దొరకద్ధానే సంబంధాలు,
ఆ ఉహు వద్ద వెతుకుత నేను
అహే అహే అదే అదే అదే అదే
మరి
మా డాడీతోని మాట్లాడతా అన్నారు. ఫోన్ నెంబర్ ఇయమంటే నేను ఇయ్యలే
ఉహూ ఇయ్యిఇగ చిన్నగా
ఇంత అసలు ఇప్పుడు చేస్తా అని మా ఇంట్లో అంటాలెరు. నేనే ముందు వాడి చెయ్ చెయ్ అనాలనే
ఆ అనరాదు ఏమైతాంది.
చెప్పాలంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదే
ఆ వద్దులే ఈగ ఇంకో రెండు సంవత్సరాల తర్వాత చేసుకో ఓ రెండు సంవత్సాల తర్వాత చేసుకో
ఉహూ మా సరితక్కది అయినాక చేసుకుందమ అంటే మా పెద్ద అన్నది చేసినక చేసుకుందాం అనుకున్న మా పెద్దన్న పెళ్ళ అయినాక చేసుకుందాం అనుకున్న ఎందుంటే మన చె పెళ్ల అయితే మంచి మంచి డిజైన్ డ్రెస్సులు వేసుకోవచ్చు. అది నా ఆ
మీ అక్కకేనా
తెల్వదిగా ఈమె చేసుకుంటా అన్నదా ఫస్ట్
ఉమ్
ఇంట్ల ఈత్ర అంటరు గానీ
ఉమ్
అడేముందో
మీ అన్ననా ఆమెనా
ఉహూమ్
మీ అన్న ఒప్పుకోవాలా మీ ఆమన మీ అక్కన
ఉహు వదినే
వదినేనా
ఉమ్ ఆల్రెడీ వన్ గౌడ్ హావ్ ఉన్నడు.
మీ అక్కకా
హ్మ్మ్ కల్లుతాగి కళ్ళుతాగి కలుసుకుందామా వాగాల మారి వయ్యారి
హావ్ ఇస్ ఇట్ పాజిబుల్ యార్ ఎట్లా అవునా ఎట్లా మల్ల
సుదలిగా
ఏమైతది అంటావా.
ఎవ్వలకి తెలవదు అసలు, వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా
ఉమ్
నాకొక్కదానికే వచ్చినంక చూపిస్తా
ఉహు ఎందుకు అట్లామరి
ఏమో ఇగ ఆ ఫస్ట్ మన ఊరి కన్నా ఫస్ట్ అదే అన్నాట్టు
ఉహూ
కనీ ఆయనే వన్ సైడ్ టూ సైడ్ కాదన్నట్టు
ఊ
ఇప్పుడు టూ సైడ్ అయింది
ఉహూ ఏ మైన
మస్తు ఆ ఏదో పని చెత్తడే ఎదెంట్లనొ దెంట్ల చేతడు మస్త్ చూసుకుంటాడే
ఊ
మస్తు చూసుకుంటడు
ఎవర్ని
ఈయనే
తెల్స అలింగ్
తేమ్ ఉ అబ్బాయి వాళ్ళ ఇంట్ల తెలుసు
హ్మ్
అమ్మాయి వాళ్ళ ఇంట్లో నో అసలు యాక్సెప్ట్ కూడా చేయరు
గౌడ్స్ నాట్ ఆక్సెప్ట్ చేయరు
నాది యాదూసే చెలే
కష్టం
హ్మ్ మస్తు చూసుకుంటారు దగ్గర్నే హాస్టల్
ఏ వాలక
హు వాల్
ఆ అయ్ అయ అక్కడ ఉంటాడ ఆయన
అక్కనే అక్కనే ఈన్నె హైదరాబాద్ అందుకా మీకు దగ్గర్నే కదా తక్కువ ఆమె అంత ఎక్కువ బోదిగా బయటికి
హ్మ్
మళ్ళామెకు మీలాగ గుడా కాదే పేర ఇంట్లోలొత్తనే బయటికి దొలుతాం అని కూడా గాదా ఆమె సపరేట్ హాస్టల్ కదా
ఎప్పుడైనా పోవచ్చు
ఉ ఏ నైట్ టెన్ ఎలెవెన్ వరకు ఎప్పుడైనా
ఆ పోతద మరి
పోదు ఎప్పుడు పోలే ఒకరోజు పోయిందట ట్యాంక్ బండ్ కు పోయిందట
ఊ
నైట్ తలుపు ఎత్తె గేట్ దుకి పోయిరంట ఇంట్లో
ఓ
అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని పోతుది ఒక్కతే
ఊహు
మరి ఆయన మాత్రం మస్తు ట్రూ మరి
మ్ ఈమే
ఏ ఇమె గుడానే ఇద్దరు
అంత మంచి
ఇంట్లో లో ఇద్దరు ట్రూ ఉ
మీ అన్నేఉన్నడు అంత మంచి ఇంకా ఇంకేం బయటన్న ఏం జుతాన్నా
ఇంక మా అన్నకు మంచిగా జాబు
ఆ వొద్దటనా అన్న
ఊహు
ఎందుకట
నువ్వు మరి ఇంట్లోళ్ళు అటే అంటారు కానీ ఏ అంటందో
అడు నువ్వు అడగవా
నేను అడుగుతాను అయితే వొద్దు నాకు ఈ పక్క అయ్యిందనే చెరిపోతే తెలియదు అని అంటారు
ఊహూ
ఊ సూడాలె
చూడాలి ఏమైతదో
ఇవైత్ వచ్చే సంవత్సరం
ఊ
వచ్చే సంవత్సరకు వచ్చ సంవత్సరం అన్నకు పెళ్ళి చేత్తే బావుండు
చెయ్యమను
ఊ
ఏం జాబొచ్చింది ఎంత మీ అన్నకు శాలరీ ఎంత
ఊ థర్టీ ఫై య్యో ఫిఫ్టీనో మళ్ళీ ఎగ్జామ్స్ రాత్తాను ఇప్పుడు
ఊహూ
వాళ్ళ ఫ్రెండ్ కు సేమ్ దాంట్ల పదిహేను లక్షలు వచ్చింది
ఊ నెలకా
సంవత్సరానికి ఊ మా అన్నకు తక్కువొచ్చింది
ఎన్నొచ్చినాయి
నెలకు ఎంతో మరి నెలకు ఇరవై వేలో ముప్పై వేలకు అంతే
ఊ ఉ
అందుకని అది వద్దని మళ్ళా ఎగ్జామ్స్ రాత్తాండు సూడాలి
ఊహూ
ఊ వేస్కోమను
ఆ
వేస్కో వే
చేసుకుందా
గెట్టిగా మాట్లాడే
చేసుకుంటా చేసుకుంటా
మంచిగా మనం ఇద్దరం ఉండచ్చు
హేడనే
ఊహూ మా ఇంట్ల
మీ ఇంట్లో మీ ఏవర్ని చూసుకోవాలి
మా పెద్దన్నను
చేసుకుంటా
మంచిగా మనం నువ్వు మా ఇంట్లో ఉండచ్చు గా
ఆ
రానిత్తావుగా ఇంటికి
రానితే రానిత ఎందుకు రానీయ
బయటకి వచ్చినప్పుడు రానితదో రానియదో
ఆ మాట్లాడు మరి
మాట్లాడాల
పెళ్ళి సంబంధం పెళ్లి సంబంధం మాట్లాడు
మాట్లాడాలి ఎప్పుడన్నా మాట వరుసక అంట అగు
ఏమంటాడో మీ అన్న
నవుతడు
నా
మా అక్క వల్ల చిన్న పెద్దమ్మ వాల్ళ కొడుకున్నడు చేసుకోవాల మంచిగా ఉంటడు
ఊ చేసుకోని అందరినీ చేసుకుంట
ఊ సప్పడేక నేన్ అబ్బాయిని అయితే ఈ కష్టం ఉండక పోవు నన్ను చూసుకుందువుగా
అంతేనా
అప్పుడు మనం ఇట్ల ఎందుకు మాట్లాడుకుందుం ఇంత క్లోజ్ గా
నేను అబ్బాయి ఐన అయిపోవు
ఆ నువ్వైయితయిపోవే నీ అయిన అ కూడా చిన్నగుంటుండే
ఊ
నువ్వయితే పెద్ద ఉంటుండే మంచిగా చేసుకుంటుండే చూసినానిన్ని నేను మంచిగా సిటీలోలలాగా మాట్లాడుతాన చేసుకుంటుండే ఉంటుండే తింటుండే పంటుండే
ఉంటుందే నె మల ఏస్తా ఆగు
పాష్ పాష్ అయినా ఆ సరే